హలో
హాయ్ హలో
హలో
వినబడుతుందా
ఆ వినబడుతుంది
ఉహు బాన్నారా
ఆ బావున్నా మీరు బావున్నారా
ఉహు బావున్నా
నా వాయిస్ ఇనబడుతుందా
ఒకే క్లియర్ గానే ఉంది
ఏం లేదు ఖాళీగానే ఉన్నా ఖాళీగానే ఉన్నా
అవునా తిన్నారా మరి
ఇప్పుడే తిన్నా లంచ్ అయిపోయింది మీరు దిన్నారా
ఉ తినేసా తినేసే పడుకున్నాను ఫ్రీగా ఉన్నాను కదా అనేసి
ఏం చేశారు ఇవాళ స్పెషల్
ఈరోజు స్పెషల్ బిర్యానీ మ్ మీది
మా ఇంట్లో పప్పు బెండ్కాయ్
అవునా కాంబినేషన్ బాగుంటది పప్పు ఉహు ఏం చేస్తున్నారు మరి అమ్మ వాళ్ళందరూ
మమ్మీ చాయ్ వేడుతుంది
ఉమ్ ఫోర్ కూడా కాలేదు మమ్మీ చాయ్ తాగుతదా అదే అదే చాలా యాక్టివ్గుంది మమ్మీ
హ్
అవునా
ఎలా జరిగింది మీ పండగలు
పండగలోకే మోన్న పండగ కొంచెం డల్ అయిపోయింది బక్రీదు అంతకుముందు రంజాన్ అయితే ఇగ రచ్చ రచ్చే ఇక చట్టాలు ఇంటికి రావడం మేము కూడా బయటికి వెళ్ళడం అలా జరిగింది
ఏం చేస్తారు స్పెషల్ ఇంట్లో
రంజాన్కి అయితే మేము నెల రోజులు ఫాస్టింగ్స్ ఉంటాం ఉ ఫాస్టింగ్స్ ఉన్న పండగ రోజు ఏదైనా సం బిర్యానీ చేసుకునేవాళ్ళు బిర్యానీ చేసుకుంటారు సేమియా ఆ చేసుకుంటాం ఎక్కువ శాతం బిర్యానీ ఏ చేసుకుంటాం తక్కువ శాతం బగారా రైస్ తన్ చేసుకుంటారు ఏ ఆ రోజు అయితే కంపల్సరీ నాన్ వెజ్ అవును వాయిస్ బ్రేక్ అవుతుంది
మా ఫ్రెండ్ ఓ
నీ వాయిస్ అస్సలే వినిపించలే బ్రేక్ అవుతుంది నెట్వర్క్ ఇశో దగ్గరే ఎక్కడ మీ మమ్మీ నించోనీ మాట్లాడింది చూడు నెట్వర్క్ దగ్గర
ఆగండి అక్కడికే ఏళ్తా
ఇంకా ఫైబర్ మీది ఇంట్లో నెట్వర్క్ రాదు కదా మీకు
అస్సల్ రాదు
అదే
రీచార్జ్ బొక్కలా ఉంది వేసుకోని కూడా బయటికి వెళ్తేనే వస్తది
అదే అదే ఇప్పుడు ఒకే క్లియర్
మీ దగ్గర నెట్వర్క్ బానే ఉంది
మా దగ్గర ఫుల్లు నేను వైఫై కిందున్నా ఇంట్లోనే వైఫై ఉంది కాబట్టి అవును
నాదీ ఫైజీ యే గనీ అస్ సలే రాదు ఒకవేళ బయటికెళ్తె బా ఒస్తది
అంటే మీ అక్కడ ఊర్లో నెట్వర్క్ ఇష్యూ ఇంకా
అవునవును
అదే అదే ఇప్పుడు వర్షాలొస్తె ఇంకది గూడుండదు గావచ్చు నా దెల్సి
ఇప్పుడు గుడ వచ్చే కొంచెంగుడా అప్పటికస్సలే రాదు
ఊ ఏంటి మరి చల్లగుందా వాతావరణం వేడివేడిగుందా
నిన్నా మొన్న చాలచల్లగుండే ఇట్ సైడు ఇవాళా ఎక్కువ వేడైపోయింది ఎండ గూడా చాలా గొడుతుంది
అవున అవును మొన్న నిన్న చాల్లగున్నది ఈ రోజు కొంచం హీట్ ఎక్కువుంది
అవును
బయటికెళ్తే హీటనేది దెలుస్తది
అవును ఆ
మాకిట్ సైడ్ను వర్షంమంటు ఏంబడలేదు
ఆ
బట్ ఏంటంటే కూల్గా ఉంది అంతే
వెదర్ అలానే ఉంటే బావుండు మరీ ఎండ ఎండ అహ్
కదా ఈ ఫోర్త్ నుంచీ మేబీ కూల్గా ఉంటదనేసీ వచ్చారూ చూడాలిగ
ఏం న్యూస్ చూస్తారా మీరు
ఆ అంత పొడుగు అంత ఏం లేదు హే హేద్ హ మా ఆయన అప్డేట్స్ ఇస్తా ఉంటాడు నేన్ ఫోనూ నా వర్కే ఎక్కువు హుంట ఇంక మా పిల్లలూ అక్కడ టీవీ దగ్గర కూర్చుంటె లేదు అక్కడ టీవీ దగ్గర కూర్చుంటే ఇంకాదిగ నా నా చేతిలో రి మోటుచుతారా వాళ్ళు వుంచరు
ఉ ఉహ్హు
వాళ్ళే జూసుకుంటరింక నేనేదైనా ఇంట్రెస్టింగా మూ వీ చూస్తామనేసి కూర్చునేసరికి వాళ్ళే వస్తారు ముగ్గురొచ్చి వాళ్ళు నా పక్కన్నే కూర్చుంటరు నాగ్గావాలి నాగ్గావాలి రిమోట్ నాగ్గావాలి అనుకుంటు గుంజుకుంటూనే ఉంటారు వాళ్ళు
మూవీస్ జూసార
అమ్మ రీసెంట్గా నేనూ అయ్యో లేదు
ఇంత త్వరగా అడిగితే ఎవరికి రాదులే
లేదు నేను గూడా ఏం మూవీ జూడ్లేదు రీసెంట్గా అంటె ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్ ఒకటి ఎక్కువుంటది
అవున
ఆ నేను మొబైల్లోనే టైం స్పెండ్ జేస్తాను టైం ల్యాప్టాప్లో టైం స్పెండ్ ఎక్కువ జేస్తాం
హ
ఎందుకంటే నేను అది జాబ్ చేస్తాను కాబట్టి అందులోనే ఎక్కువ ఉంటా నేను సొ నాయి టివి వగైరా వగ నా కంద నవ్వడం నాకు టైం కూడా ఉండదు
సో రీసెంట్ గానే సేమ్ చూసాను
లేదు వెళ్ళాలి అంటే ఇప్పుడు సమంత మూవీ వస్తే వెళ్దాం అనేసి
ఆ అవును చాలా బావుంటది అంట కదట్రైలర్ బావుంది
వెళ్దామనేసి గట్టిగా కూర్చున్నాను అన్నమాట ఈసారి వస్తేయి
వెళ్ళండి వెళ్ళండి
అందుకే వెళ్తా ఫ్రెండ్స్ తో వెళ్తాం ఫ్రెండ్స్ తో వెళ్తా పిల్లలతో వెళ్ళను అమ్మో పిల్లలతో వెళ్తే నాకు చూసినట్టే ఇంక రోజంతా సినిమా చూసినట్టే వాళ్ళ సినిమా అందుకే ఫ్రెండ్స్ తో వెళ్తా
హ
ఇంకా మరి
చెప్పాలి మేము ఎక్కువ మూవీస్ చూడము
ఓ సీరియల్సా మమ్మీ సీరియల్స్ చూసినట్టయితే కనబడతలేదు
లేదు అసలే చూడదు ఒకప్పుడు చూసేది ఒకప్పుడు చూసేది అందులో ఉన్న టెన్షనే తిని పడేది టెన్షనే అవస మా సీరియల్స్ నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు వాళ్ళకంటే అనేసి అప్పట్లో అనేసె వాళ్ళం
మరి నీ స్టడీ కంప్లీట్ అయిందా
ఇప్పుడు ఫైనల్ ఇయర్ సిక్స్ ఎమ్ లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి
ఓకే ఈ ఫోర్త్కి ఎప్పుడో ఉంది అంట కదా ఎక్సమ్
మాకు ఇంకా టైమ్ టేబుల్స్ రాలే
రాలేవ ఓకే ఓకే
టీవీ అయిపోయాయి మా యూనివర్సిటీ ఇంకా అవ్వలే
మీదెక్కడ
హైదరాబాద్ లో ఉస్మానియా
ఉస్మానియానా ఓకే నైస్ ఉస్మానియా నెంబరు వన్ అది
అవును
హ
ఇంకా టైమ్ టేబుల్ రాలె సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అని హాలిడేస్కి వ వచ్చా
అవును ఓకే ఓకే మళ్ళీ స్టడీ అవుతుందా తిరగడం అవుతు
నేను ఎటు తిరగనులేండి ఇక్కడ ఇక్కడ కూడా అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరు హైదరాబాద్ లోనే ఉన్నారు వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి కూడా సో
ఓకే ఓకే
తిరిగేట్టుగా లేదు ఎండ చాలా ఉంది
ఎండైతే అమ్మో బిబత్సంగానే ఉంది నిన్న గురించి చెప్పద్దు ఎండా అంటే నేను సమ్మర్ ట్రిప్ అంటూ ఊటీ కి వెళ్ళాను మొన్న మొన్నే వచ్చాను నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చాను
అక
అక్కడ తిరిగి తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి జ్వరం వచ్చే సిందన్నమాట
ఇప్పుడుఎలా ఉంది
హో ఇప్పుడూ బెటర్ తగ్గితేనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదని నేను
అవునా
ఉ
ఫ్యామిలీ అందరు ఏళ్ళార
హు
ఫ్యామిలీతో వెళ్ళారా
అట్లెం లేదు ఫ్రెండ్స్ తో వెళ్ళాను ఫెండ్ ఫ్యామిలీతో అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి
ఎలా ఉంది మీ ఊటీ ట్రిప్
ఏ సూపర్బ్ ఫీలింగ్ అంత కేక చేపద్దు ఇగ అక్కడ వెదురు కూల్ గుంది
హ
ఇక్కడంత హాట్ హాట్గా లేదు
అవునులేండి అక్కడ కూల్గానే ఉంటుంది
అక్కడ కూలే ఇక్కడే మనకి వామ్మో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి వన్డే లోనే నా అంటే మొ త్తం చేంజ్ అయిపోయింది బాడీలో అన్ని అమ్మో చలి ఇక్కడ వేడికి అక్కడ చలికి అమ్మో
అక్కడేం అక్కడేం డిష్ తిన్నారు ఏం ట్రై చేశారు కొత్తగ
పిష్ ఎ ఎక్కువగా
అవునా
ఫిష్ ఎ ఫేమస్ అక్కడ ఏ అక్కడ ఏముంది డిష్ అంటూ నార్మల్గ ఫ్రాన్స్ తిన్నాను అది ఎట్లనో ఉంది మనం బయటి ఫుడ్ తినలేం తెలుసా మన ఇంట్లో ఫుడ్డు వండుకునే టేస్ట్ వేరే ఉంటది అది కొంచెం తిన్న బాగుంటది టేస్ట్
అ
బయటికి వెళ్తే మనం ఫుడ్ టేస్ట్ అక్కడ మొత్తం టేస్ట్ వేరేల ఉంటుంది ఇప్పుడు మనం ఇటు వెళ్ళామనుకో మహారాష్ట్రకి వెళ్ళామనుకో ఒక ఫుడ్ టేస్ట్ వేరే ఉంటది
అవును అన్ని స్టేట్ లో వేర్ వేర్ల ఉం
ఆ ఇప్పుడు మహారాష్ట్ర సారీ మన తెలంగాణ దాటామంటే ఫుడ్డు వేస్ట్ తెలుస తెలంగాణ లోనే ఫుడ్ బెటర్ ఇంకా
హు
మన సైడే ఫుడ్ బాగుంటుంది
హ
ఆ సైడ్ రైస్ తక్కువ ఉంటుంది అంత చపాతి ఎక్కువ ఉంటుంది పక్ అది కచ్చా పక్కగా ఉంటుంది అమ్మో అది మనం తినలేం సగం ఉడికి సగం ఉడకనిది ఆ ఇంట్లో ఉంటే మనం చేసుకొనిది అది కొంచెం తిన్నా సాటిస్ఫాక్షన్
అవును
ఉమ్
మీరే కర్రీ బాగా చేస్తారు ఎందులో ఎక్స్పర్ట్
మ్మ్ మ్మ్
మీరు ఏ కర్రీ బాగా చేస్తారు
నేనా ఆల్మోస్ట్ అన్ని నన్న పర్ఫెక్ట
అవునా
ఉ
మీరే చేసారా మీ పండగకి
ఆ నేనే చేస్తా ఇంట్లో నేను మా హస్బెండ్ మా పిల్లలు
ఆహా
మేము వేరే ఉంటాం మా అతమ్మ వాళ్ళు వేరే ఉంటారు కింద ఉంటారు మేము పైనా ఉంటాం బట్ ఏంటంటే పండుగ వస్తే అందరం కలిసే చేసుకుంటాం
అవును పండుగ రోజెగా అందరు కలుస్తారు
ఆ ఆ వంట కూడా నేనే చేస్తా ఇగ ఈ అతమ్మ అంటే పెద్ద వయసు కాబట్టి ము
మీరే బాగా చేస్తారేమో
కేక నా వంటలు మ్ బాగుంటాయి అంటారు అంటే నే నాది నాకు వాళ్ళు చెప్తంటే విన్న
మా మేము టేస్ చేస్తే చెప్తాం
ఆ కదా టేస్టీస్ సిన వాళ్ళు చెప్తారు ఇప్పుడు నాది నేను గోప్పల్ చెప్పుకుంటా అది ఓవర్ అవుతది అది ఇంకా
ఇంక
చెప్పాలి
ఏం చేస్తున్నారు ఇంట్లో అందరు
ఇంట్లో ఇగో పిల్లలు పడుకున్నారు
అందుకే సైలెంటుగా ఉందా
అందుకే నేను ఫ్రీగా ఉన్నానని కాల్ చేశాను ఇప్పుడు నేను విల్లేచారునుకో నాకు గోలగోళ సిక్స్ వరకు నాకు గోలగోళ ఉన్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఫ్రీ అవుతా నేను
ఆహ
మళ్ళీ ఫ్రీగనే ఉంటా కాసేపు అలా ఎందుకంటే పిల్లల్ని బయటకి తీసుకెళ్తారు మా సారు
ఓకే ఒకే